హలో బాండవ ప్రసన్నను బా అన్నావా
అ తిన్నావా
తిన్న ప్రసన్నను తవా ఆ తిన్నా ప్రసన్న నువ్వు తినవా ఏం చేయగ ప్రసన్న కూర్చొని ఉన్నాం మీరు నేనా సుగుంట్లు తిన్న ప్రసన్న
కూర ఏం జేయలేదా తా
రసము అన్నం ప్రసన్న
ఆ వదిన బాబు అందరూ బావుండారా వదినా
బాగున్నారు ప్రసన్న అందరు బాగున్నారు స
ఉమ్ ఆ మేమ అందరం బాగుడాం గొత్తు ఏ
నేను అమ్మోళ్ల ఇంట్లో ఉన్నా ప్రసన్న పట్
ఉమ్ సరే ఏదన్నా వర్క్ ఏమైనా చేస్తున్నావా అంటే చదువు చదువుతాన్నావా లేకపోతే పెళ్లే
ఈ అవును ప్రసన్న ఏం చేయాలే ఇంట్లో ఖాళీగానే ఉ న్నా బాగున్న ప్రసన్న నువ్వు బాగున్నావా నువ్వేం చేస్తాన్నావ్ నువ్వెక్కడ ఉన్నావు
నేనా నేను నెల్లూరు పీజీ ఆ అంటే బీఫార్మసీ చేస్తాండా
ఉమ్ ఏం తిన్నావు ప్రసన్న అందరు బాగున్నారా మీ అమ్మ వాళ్ళందరూ
ఆ అందరు బాగుండారు గోతి నేను ఏం చేయలే ఇప్పుడ తినేసి వచ్చి కూర్చోండా నీకు ఫోన్ చేసినా ఖాళీగా ఉండా అని మాట్లాడతావని ఉమ్ ఉగాది ఉగాది ఎట్ల జరుపు కున్నారు.
బాగా చేసుకున్నాం ప్రసన్న మీరు మేము సుగుండలు చేసుకున్నాము అన్నము పాయ సం మీరు ఏం చేసుకున్నారు.
వావ్ అన్ని వంటలు చేసుకున్నారా మేము కూడా అంటే ఉగాది పచ్చడి, ఇంటికి ఎళ్లా లేదు కదా ఇక్కడేం చేయరు ఆ మూలే ఆ మూల తాత వాళ్ళకి అవ్వకి బట్టలు పెట్టినారులే
అవున మేం పెట్లేదు మేం టెంకాయ కొట్టుకున్నాం ప్రసన్న మేం పెట్ పెట్టాకుడదు కదా అందుకు పెట్టలేదు
వాళ్ళు కూడా పప్పు అన్నం అదేంది వడలు ఎన్నోనో చేస్త చేసి పెట్టినారు ఆ అమ్మ వాళ్లు
హు ఏం ప్రసన్న ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు గౌతు
ఇంకేం ప్రసన్న
చసుకుంటున్నావు కదా
అవున్ ప్రసన్న
అది నెలాకి ఎంత ఇ ఉంది అట్లే ఏమని చెతా అంటే ఏమేమి నేర్పిస్తారు అని వివరిస్తావ
అవునా అది మూడు నెలలు ట్రైనింగ్ ఉంటుంది. బ్యూటీషియన్ది దాంతో వచ్చి హెయిర్ కట్ హైబ్రోస్ ఫేషియల్ వ్యాక్స్
హు
ఎవరికైనా మేకప్ చెయాలంటే బయటికి పోయి చేసేది
హు అంటే ఒక కోన్ పెడితే ఎంత డబ్బులు ఇస్తారు. అంటే ఒకోదానికి ఎంత డబ్బులు ఇస్తారు చెప్పు
ఫుల్ అయితే గానీ ఆర్ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు రెండు చేతులకైతే రెండు వేలు కాళ్ళకి చేతులకి అయితే ఆరు ఏడు వేలు అట్లు కూడా తీసుకుంటారు
హు మళ్ళా హెయిర్ కట్ కి కట్లా అంటే
దానికి కూడా రెండు వందల యాభై మూడు వందలు ఐదు వందలు
ఆ
అట్లా చేసుకుంటారు చేస్తారు కు ప్రసన్న ఐదు వందలు ఆరు వందలు
అవునా హు మళ్ళా వ్యాక్స్ తీయడానికి ఎంత ఎట్లా పడతాది
రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు హైబ్రోస్ అయితే వంద రూపాయలు యాభై
ఆ ఆ అంతే నా బిటషన్లో నే పించేది అంటే ఇంకా అంటే పెళ్లికూతురిని మొత్తం రెడీ చేస్తారు కదా రాజ్ దాని
దాంతి ఇది తక్కువ కాస్ట్ ఎక్కువ ఎవరైనా అ తీలేమంటే కన ఒక ఐదు వేలు ఆరు వేలు ఆరు వేలు అట్లుం
అంతే తక్కువలో కూడా జాస్ సరా
ఆ తక్కువలో యో ఆ ఏమి జరగలేదని అంటే నే తక్కువలో అట్లా ఎక్కువ జరిగే వాళ్ళ అట్లయితే కన పది వేలు ఇరవై వేలు
ఊమ్ బాగా సంపాదించుకోవచ్చు కదా బొ టూ అంటే బ్యుటీషయన్ ల ఈడ మా పీజీ లో గాయక్ ఉందండి టె వంట జేసేక్క ఆయొక్క ఐబ్రోలా అట్ట తీస్తుంది చెప్తాది నేర్పిస్తే సర్టిఫికేట్ కూడ్ పిస్తుందంట ఐదు వేలు నేర్పిస్తానంట అందే ఇంగ నువ్ ఉండవ్ కదా అందుకని నీ దగ్గర నేర్పించుకోవచ్చు ఎంతో గంత నీకు ఇయొచ్చు అని చెప్పేసి ఊమ్ అందుకని నేను అ యక్కతోని నేర్పించుకోల ఆ యక్క చెప్తాది ఆ ఇట్ల అన్నీ ఆ అంటే ఎన్ ఏండ్రోల్ టైమ్ పడుతుంది అదంతనేర్చుకునే ఆలకు ఏ
మూడు నెల్లు మూడున్నారా నాలుగు నెల్లు మనము నేర్చుకునే కొద్ది టైం బిన్న ఏమో టాలెంట్ ఉంటే వాళ్ళు కూడా భిన్న నేర్చుకోవచ్చు లేదు కొంచెం ఆలస్యం టైం పట్టే వాళ్ళయి తెగిన రెండు నెల్లు మూడు నెల్లు నాలుగునెల్లు
చెయ్ అదరుతుందిగోతు అందుకే ఊమ్
నెళ్లు వరకు సంవత్సరం వరకు కూడా కోను అంత భిన్న పెట్టలేరు కాబట్టి కొంచెం నేర్చుకో చు ప్రసన్న దిచ్చేయ్ నువ్వు నేర్చుకుం గవేమో చెప్పు ప్రస్ సన్న నేన్ నేర్పిసను
ఆ నేలట్ నేర్చ్ చంటా పోతేా అంటే నువ్వు అంటే నీ దగ్గర ముప్పై వేలు ఉన్నావు కాబట్టి ఇరవై వేలు నీ దగ్గర ఇ నేర్చుకోవచ్చు అట్లా
ఆ ఆ ఆ
అంటే సెల్ఫ్ గారు అడ కూడా నేర్పిస్తారంటే మనకు
అవును అవును ఆ మనం మనం కూడా న ఏ ఏవి తెచ్చుకునేటివి దాని కాస్ట్ త లేండ్
ఆ వాటి అన్నిీ వాటి వాటిల కాస్ట్ చెప్పు డైరెక్ట్ గా మమ్మల్ని మొత్తం రెడీ చేసుకున్నాయి మనం మేము మేమే లేేరు
వాళ్ళు రెడీ చేసుకునే దానికయితే మనం ముందే తెచ్చి పెట్టుకుంటాం ఏమేం కావాల ఏమి ఏం చేయల్ అవన్నీ అయితే ఒక పదివేలు దంక ఇ ఇర్ వయ్య వేలు దాకా పడతాయి వాళ్ళకి బయట టోల్ కి చేయాలంటే మనం ఓన్గా అయితే కన ఒక పది వేలు ఆరు వేలు అట్లా
విన బడుతుందా
ఆ
సరే ముస్లిమ్స్ ఎవరు లేరు ఇంటి పక్కన అంటే రంజాన్ కదా
ఆ ఉన్నారు ఉన్నారు ప్రసన్న వాళ్ళు రోజాలు ఉన్నారు
ఇ
అవును అవున్ బిర్యానీి బాయిస్తారు ఇ రోజు కూడా చపాతి తిను అవి ఎంతెంత తెచ్చిచ్చురే
ఆ
హ
దినీ కి వాళ్ళ భాష కూడా వచ్చు కదా అంటే కొంచెం కొంచెం హిందీ కూడా మాట్లాడతావు కదా
ఆ ఆ
అంటే ఈ పండగ ఎన్ని రోజులు ఉంటది వాళ్ళు చా రోజులు ఉపవాసం ఉంటారే ముస్లింస్ ఓల్లు ఎన్ని రోజులు ఉంటారు నీకు తెలుసా
ఉంటారు నలభై రోజులు అట్లా నలభై రెండు రోజులు ఎంతను అన్న రోజుల నెల రోజులే ఆ నెల నెల రోజులు ఉంటారు
ఆ నె నెర నెల రోజుల తర్వాత మళ్ళా తీసేసి ఇంకంతా బిర్యానీలు బాగా చేసుకో తింటారు కదా
ఆ ఆ రేపే వాళ్ళ పండగ బాగా చేసుకో కోని తింటారు అందరు ముస్లింస్ వాళు కొత్త బట్టలు వేసుకొని మంచిగా రెడీ బా చేసుకుంటారు నేను చీర కట్టుకున్న ప్రసన్న చీర కట్టు మంచిగా అప్పడుకు మ మంచి బట్టలు తెచ్చుకొని
అంటే సారే అంటే ఎంత కాష్టపడింది నేనా డ్రెస్ తెచ్చు కున్న తాపు
అవును నేను చీర అయితే కను ఒక అఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అట్లా పడింటుంది పడింట ఉన్న ావేరుండ వందలో
చిన్న విల్ అడుకుదా చిన్న డ్రస్ ఇంటై
అవును అవును
ఉ బా పాడు బాగా మాట్లాడతాడా అంటే
ఆ ఆడుకుంటాడు కింద పడతాడు మళ్ళా కూర్చుంటాడు తింటాడు
సున్నా
ఆ కూర్చుంటాడు దాక్తాడు పాతాడు కొంచెం పెద్దోడు అయినాడు అవి పెరుకుతాడు ఇవి పెరుకుతాడు అందరు మీ అరస్ ఆడు
హ
ఆ
ఇంకావదునా
ఇంకే ఉంది ప్రసన్న చెప్పలను వెేడి అవు నువ్వు ఎప్పుడో స ఇ ఇంటికి హాస్టల్ నుంచి ఇప్పుడే రావా
నేనా ఈ మంత్ లాస్ట్ ఎగ్జామ్స్ లేద నా ముప్పై నుంచి ముప్పై ఒక ఎగ్జామ్ ఉంది నాలుగో తారీఖు ఒకటో తారీకుు ఏడో తారీకు నాలుగు ఎక్సాంల్ ఉన్నాయి అ చెప్పినాక
ఆ ఆ
ఆ మళ్ళీ ఈ మధ్యలో ఈ వారంలో ప్రాజెక్ట్ సడ్మిషన్ ప్రాజెక్ట్ సందిల
ఆ
అడ్మిషన్ ఉంది అది బుక్ చేపిచ్చాల
అవును చింటూ వాళ్ళు బాన్నార ప్రసన్న చింటూ మధు మధు ఇప్పుడు ఏంజేస్ జాబ్ అయిపియిందా ఉందా?
ఆ జాబ్ చేస్తాంది ఒదినా
అవునా
ఆ రోజు పోతానులా ఆఫీస్క్యా చింటుగాడు ఇంకా చదువుకుంటఅన్నాడు పుత్తూరు
అవునా ఇంకా ఎన్ని రోజులు చదవాల ఇంకా ఎన్నిళ్లు ఇంకా ఎన్నింట్ ఆ
టూ థౌసండ్ సేవంటీన్ ఫిబ్రవరి కి అంత అయిపోతుంది అనుకుంట
అవును సదుం జాతరకు ఇ రాలా
ఆహా రాలేదు ఒదినా అంటే ఎప్పుడుంటది చెప్పు జాతర మగ్ దెలీదే
ఆదివారం
ఎవరు చెప్పలేదే ఉమ్
ఆ
నాకు తెలీదు వాయిలపల్లి ఎప్పుడుంటది చెప్పు
వాయల్పాల్లో ఇంకా ఈ ఉగాది అయిపోయినాంగ పది రోజులకి శ్రీరామనవమి రేపు నెలె ఎ నెలకు పదైదు
అత్త ఏమో పిలుస్తాననింది రాజమోత్త
అవును అవును పిలుస్తుందంట అందరినీ ఆమ ఉమ్మ్ రారా ప్రసి ఓసారి బాగుంటుంది. తిర్నాల్లో శ్రీరాముల నవమి కదా రాములు వారు స్వామి స
ఇంకా ఒదినా అందరు బాగుండరా ఇంట్లో ఆ చేసింది ఒదినా
ఇంకేం ప్రసన్న
ఇంకేంలేదు ఒదినా నిద్ర పోయినాడ అప్పుడే బాబు వా
ఇప్పుడే లేసినాడు ప్రసన్నా నువ్వు లేచినాడు లేచినాడు లేచ్
అయ్య అపుడే ఎడస్తానాడే హుమ్ సర్లే ఒదినా అయితే
ఉ సరే ప్రసన్న
ఆ బాయ్ ఒదిన జాగ్రత్త ఉమ్ ఆ సరే ఒదినా బాయ్ బయ్